హలో
ఆ ఏం చేస్తున్నవు అమ్మాయి
ఏం చేస్ చెప్పండి ఏం చేస్తున్నరు తిన్నారా
ఏం ఇగ తిన్నా తిన్నా
ఎం తిన్నారండి
నేన ఎగ్ దోస తిన్నా
అవునా ఏ మీగాతాయి చేసారా
లేదు మా వారు తెచ్చినరూ
అవునా బాగా చేస్తార వంటలు మీరు
ఆ చేస్తాను
తినోచ్చా నామ్మకంగా
ఏం అయిపోదులేండి
ఎట్ట చేస్తారు ఎగ్ దోస ఎగ్గేసి దానిపైన దోసేస్తారా దోసేసి ఎగ్గేస్తారా
మీరు ఎలా కావాలంటే ఏసి ఇస్తానండి
ఎగ్ దోస ఏషమండి ఎట్ల ఏస్తారు ఆ
ఆ అదే ఎగ్దోషి ఎగ్దోశ మీకు ఏ విధంగా కావాలో ఆ విధంగా చేసిస్తా
నేను తినేటట్టు అడుగుతానండి తినే లెక్క చెయాలి
నేను చేస్త చేసేది నేను చెప్తాను. అది నేను చేసేది చెప్తాను నీకు అది నచ్చితే నచ్చపోయింది. అది మీ అభిప్రాయం
ఆ ఎట్ట చేస్తారండి ఆ చెప్
నేను మాముూలుగా పిండి దస పిండి దొసపిండి ఉంటుంది కదా అది రెడీగా పెట్టుకోడు పక్కన ఒక పెేనుం పెట్టుకోండి హ్
ఫస్ట్ అంటే నేను నేర్చుకోవాలి కదండి నాకు తెలియాదనే వంటలు అడుగుతాన్న
అట్లంతా జోకులు వేయ్యొద్దండి వంట గురించి తెలియకపోతే అడగండి చెప్తాను తెలిసి తెలి తెలియనట్టు అడగద్దండి.
కాదండి ఎగ్ దోసికి ఫస్ట్ దోశపిండేసి మళ్ళీ ఎగ్ ఏయ్యాలా అనీ అనేసి ఒక డౌట్
నే నేను మాములుగా కారం రుబ్బు రుబ్బుచ్చు కుంటా ఆ ఎన్ని మిరప కాయలు ఆ తెల్లగడ్డ జీలకర్ర ఎర్రగడ్డ టమాటో ఇవి ఏసీ వేసి వాటిని ఆ తాలింపు కు సపరేట్గా కొంచెం పెట్టుకుంటాను కొంచెం వచ్చి నేను ఎగ్గు ఒక రెండు ఎన్ని మనము దోశలు వేసుకుంటామో అన్ని ఎగ్గులు ఏసుకో నీ అంత తగినట్టు కారం వేసుకొని దాంట్లోనే మిక్స్ చేసుకునేస్తా
ఆ
ఎర్రగడ్లు కావాలంటే ఎర్రగడ్లు తురీమీ వేసుకుంటా
ఆ
హ్ ఆ ఎగ్ దోశ అదే దోశ పోసి దోస పోసి దాంట్లో ఆ నేను ఆల్రెడీ మిక్స్ చేసుకున్నా కదా కారం ఎగ్ దాన్ని వేసుకుంటాను ఏమి ఒక దోజకి ఎంత కావాలో అంత లిమిటు ఏసుకుంటాం
ఆ
అట్లా అది ఒక టేస్ట్ వస్తుంది మాములు కొంతమంది ఎట్లా అంటే కా రము సపరేట్ గా పెట్టుకుంటారు ఎగ్ వేసి కారం దాని మీద వేసి ఆ రుద్దుతారు
మేము రుద్దమండి దాంట్లో ఎసి మిక్స్ చేసి పోస్ స్తామండి
అదే నేను అదే కదా ఇ ఇందాక చెప్పింది ప్రాసెస్
ఆ అంతే అండి మేము ఎలా చేసామంటే పిండి అనేది ఉద్దిపప్పు బియ్యం
ఉ
పచ్చని పప్పు అంతా వేసి బాగా నానబేట్ పిండి ఆ బ్యాటర్ చ్చి రెడీ చేసుకుంటాము అది
పచ్చిని పప్పు వేస్త
సట్ట ఆ పచ్చే కొంచెం క్రిస్పీగా ఉంటుంది ప్లస్ కలర్ అనేది బాగ వస్తుం అవునండి పిండికి పనీ ఓప్పిస్తే బాగా క్రిస్పీగా కొంచెం కలర్ అనేది వస్తుంది దోసి రెస్ స్టారెంట్ స్టైల్ వస్తుంది అటుకులు వేసుకున్నా కూడా కొంచెం క్రిస్పీ ఉంది కొంతంది వచ్చి రైస్ వేస్తరు రైస్ ఎస్తే పాయిజన్ కదా అందుకు రై అనేది పిల్లోలు తింటారు కాబట్టి మన అవే రైస్ వేస్తరండి మేము రైస్ వేయము అటుకులు వే కుంటాము అటుకు ఆ అన్నమే అండి అన్నమే కద ఆ ఆ రైస్ కాద బాయిల్డ్ చేసిన రైసు ఉడకబెట్టిన అన్నన్ని వేస్తారు అది ఉడకబెట్టింది మళ్ళీ మళ్ళీ మన మనం తింటాంటే పాయిజన్ అయితుంది కదా హెల్త్ ఇష్యూస్ వస్తుంది అందుకని మనము ఆ టూ త్రీ డేస్ లేదంటే ఒక ఫైవ్ డేస్ కూడా ఉంటుంది దానికన్నా మనం అటుకులు అనేది యాడ్ చేసుకోవచ్చు బాగుంటుంది అటుకులు యాడ్ చేసి కొంచెం క్రిస్పీగా ఉంటుంది మీకు ఆ దోశ కూడా రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది మళ్ళ దాంట్లో మనం కొంచెం టమాటాలు ఎర్రగడ్లు ఆ ఎండుమిరకాయలు తెల్లగడ్డ ఉప్పేసి కారం కొట్టుకొని వేసి ఎగ్ వేసి దాని బాగా చట్నీ వేసుకొని తింటే సూపర్ గా ఉంటుంది అదండి మేము చేసే ఎగ్ దొసి
నేను మాములుగా మాములుగా ఉద్దిపప్పు మెంతులు బియ్యము ఆ బియ్యము నాలుగు గ్లాసులు వేసుకుంటాను ఆ ఉద్దిపప్పు ఒక గ్లాసు ఒక రెండు స్పూన్లు మెంతులు వేసుకుంటాను ఇవి నాన పెట్టేసి రుబ్బించుకుంటాను ఒకేసారి ఇడ్లీ కైతే ఒక రెండు గ్లాస్ సో పచ్చి పచ్చి బీయము స్టో అదే స్టోర్ బీయము అంటారు కదా స్టోర్ బీయము ఆ ఒక మూడు గ్లాస్ ఉద్దిపప్పు వేసుకుంటాం ఇడ్లికైతే
మేము ఉప్పుడి బియ్యం ఒకటే ఏస్తామండి స్టోర్ బీయమ్ అనే
స అదే ఇప్పుడిది అట్లా వేసుకొని చేసుకుంటా ప్చ్ ఒకసారి ఇడ్లీ మాత్రం మెత్తగా రాదండి గట్టిగా వస్సది అది ఎందుకో సోడా కలిపి తే వస్సుంది కాకపోతే బయట పల్లెటూరులంతా షో ఆ
ఆ ఇడ్లీకి మీరు బ్యాటర్ వేసేటప్పుడు ఓన్లీ ఉప్పుడి బియ్యము ఐదు గ్లాసులు వేస్క్ కొని ఒక గ్లాస్ ఉద్దిపప్పు కొంచెం మెంతులు కొంచెం పచ్చెనిపప్పు వేసుకుని కొట్టేటప్పుడు కొంచెం అటుకులు నానబెట్టుకుని సపరేట్ గా కొట్టుకుంటే రేపు ఇట చేస్తే రేపు ఇడ్లీ సాఫ్ట్ గా వస్తుంది అయితే స్పాంజ్ లా కో వస్సుంది అంటే స్టోర్ బియ్యము అనేది యాడ్ చేయకూడదు మీ సోడా వాడమండి
అదే షోడా వేయకుండా మా ఊర్లో ఆ పెద్దవాళ్ళు చేస్తారు కదా బాగా ఉద్దిపప్పు పొట్టు ఉంటుంది చూడండి నల్ల ఉద్దిపప్పు ఆది వేస్తారు బియ్యము ఉప్పుడు బియ్యము వేస్తారు బళ్ళే వస్సుందండి. ఇడ్లీలు అయితే పూవ్ అట్లే మల్లె పూవ్ లాగా
మీరు ఇప్పుడి బియ్యమే ఐదు గ్లాసులు వేసి ఓ ఒక గ్లాస్ ఉద్దిపప్పు వేయ్యండి. ప్చ్ మీకు స్పాంజ్ లెక్క వస్తుంది అదే కుష్బూ ఇడ్లీ అంటారు కదా ఆటకులో వస్సుంది మీకు
ఓకే ఓకే ఈసారి ట్రై చేస్తానండి.
ఈసారి ఇట ట్రై చెయ్యండి సూపర్ వస్సుంది మేమైతే ఉప్పడి బియ్యం మూటే తెచ్చి పెట్టుకునే స్సాం ఒక ఎంత ఎయిట్ ఫిఫ్టీ ఎ ఉప్పుడి బియ్యం మూట తెచ్చుకొని ఆ దాన్ని చూసేస్కోని మాగ్గ్ టూ మంత్స్ ఎందుకు వన్ ఇయర్ కూడా వొస్
ఆహా సరే సా
మ్మ్ తిన్నారా అండి ఆ ఉప్పుడి బియ్యము అండి మంచి క్వాలిటీ టమాటా ఉంది. కదా అది తెచ్చుకొని అదే వాడుకోవచ్చు మామూలు కేజీ కేజీ తెచ్చుకునే దానికి నన్నా ఇది తెచ్చిపెట్టుకుంటే మనం ఎంతనా వేసుకోవచ్చు
హ్మ్ ఆ ఓకే ఓకే
తిన్నారండి
ఇదో పిల్లలు ఇద్దరు నిద్రపోవడం లేదు. విస్సిగిస్తావుంటారు ఇద్దరు
చిన్నోడా
లేదండి పడుకోబెట్టినా వాడికి చెప్పి చిన్నోడికి ఆ వడదెబ్బ అన్నట్టుంది. వ ప్చ్ మ్ అదే వేడి జలుబు చేస్తుంది. అది నైట్ అయితే ఫీవర్ వచ్చేస్తాంది రాత్రిలో ప్చ్
డిహైడ్రేషన్ బా
అ
వాటర్ లిక్విడ్ అయి తాగిపించండి కోకోనట్ వాటరు కొంచ్ ము ఇది సబియ్యముంది గదా
ఆ ఆ ఇస్సానండి అదే అలా చలువుగా వచ్చినవే ఇస్సాండా చలువు మ్ మ్మ్
అదా
అ ఆ
కొంచము డిహైడ్రేషన్ తగ్గుతుంది ఇక్క వన్ ఇయర్ కంటే సబ్ బియ్యం ఉంది కదా సబ్బుదానా
ఆ
అది బాగా ఉడక బేట్టి పెసరపఅప్పు ఆ ఇది గూడా ఉప్పుొడి బియ్యం కూడా కొంచెం బాగా రోస్ట్ చేసి గింజ లెక్క కాంచేయఅండి చాలవైటు ఉంది
ఆహా సరే సరే
కోకోనేట్ వాటర్ బాగా వాడ అండి తేండ నీళ్ళ తగుతా ఉంటే పోల్లోకి బాగా చెలవైతు ఉంది ఇంకోటి ఏమంట్
కొబ్బరి నీళ్ళు తాగితే మా వాడికి ఏ ఫీవర్ వచ్చేస్తా ఉంది
ఆముోదం పెట్ట అండి బాగా తల్లో ఫుల్ ఆముదం పెట్ పెట్టి మసాజ్ చెయ్యఅండి ఇంకా అది ఇది నుంది నాబి ఉంది కదా నాబిలో ఆముదం పెట్ట అండి చలవైతు ఉంది లేకపోతే ఉగ్గుం ఉండ్లా గూ ఉ్గు యూజ్ చేయఅండి ఆముదము పాలు బాగా ఉగ్గు లెక్క పెడ్తే కొంచెం చలవవుయితు ఉంది ఒళ్ళు మీరేం ట్రై చెయరా అలాంటి వంతా
ఒక్క నిమిషం అండి ఓ మళ్లీ చేస్తఅన్నా అ